హలో
ఆ అక్క
ఏం జేతానావు
ఏం లేదక్కా నువ్వేం జేతన్నావ్
పానాయందా
ఆ అయిందక్క ఏం జేత్తాలు
ఏమి లేదు
తిన్నారా
పోరంగల్లు ఫోన్ చేసిల్ల
చేయాలే ఇగో నేనే ఫోన్ చేస్తే అన్న అన్నాడు కదా అన్నం తింటానురా అంటే సరే అన్నం తిన్నాక చేయలే మరి అన్న అ కట్ చేసిన అంట సరది అ అ అన్నాడు ఫోన్ చేయలే వాళ్ళు ఎలా చేససిగా నేను ఫోన్ మతాను మాట్లాడుకుంటా నేను ఉన్నా ఇవాళ్ళు ఫోన్ చేయలే ఏం చేయలే
అ
మరి పిల్లలు ఇట్లా వండుకున్నారు కావచ్చు
ఇక రేపటి నుంచి వాళ్ స్కూల్ పోతారు కావచ్చు
ఆ అరే స్కూల్ పోతే ఎగ్జామ్స్ ఉన్నాయట కదా
ఎగ్జామ్స్ ఇక ఎప్పటి నుంచాలంటే మా చిట్టి వాళ్ళక అయితే ఒకటో తారీఖు నుంచి ఎలాట ఇరవై తారీఖు వరకట
ఇరవై తారఖ తర్వాత హడలే సార్నా
ఆ ఇరవై తారీఖు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు వరేమవుతుందో ఇరవై మూడుకు ఒకసారి స్కూల్ పోవాలన్నట
ఆ
ఇక ఇరవై నాలుకు సుంతక్క అయితే ఇరవై నాలుక్ అంటాంది
ఇరవై నాలుకట్నా
ఉ అంటే ఒక రోజు ప్రోగ్రెస్ తెచ్చుకోవాలి
ఆహా ఒక రోజు పోయిసుకోవాలికోటి వచ్చినక
ఆ ఆ ఎగ్జామ్ రాసినాంక ఒక రోజు ఏమో ఇంటికాడు ఉంటారు కదా మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక మాకు ఫోన్ చేస్తే మేము పోవాలి
అంతేనా అదే వచ్చినాక రిపోర్ట్స్ వచ్చాక పోవాలి
ఆ ఒసారి నే నన్నం చేసినంటే చిట్టిని చూడడానికి అప్పుడు మా బరంపల్ మేనమా చనిపోయినప్పుడు పోయినాం
ఆ
పోయి ఐదు వద్దున్నప్పుడు ఏమో ఎక్కడ దాకా వస్తనగా తినాలి అప్పుడు అది ఆరకుడదకస్తానా కదా అని ఏం చేసినా ఫస్ట్ చట్టింది చూసి ఈడ అరపిల కారు దిగి దినాలు చూసుకొని వద్దాం అనుకున్నా
ఆ
అనుకున్నసరికి పోయినా ఈ బస్సు అప్పుడు పెద్దమ్మ గ ఇడ నుంచి వెళ్ళి పోతుంది అయితే యూనివర్సిటీ కార్డ తీగాలి నేను ఆ యూనివర్సిటీ నకంచం ఫీజ అయింద ఆయితే ఎషటీ కర్దు పాత్ మగపోతే నాకర్కా నేను బాస్ బస్ల దిగి న బస్ స్టాాల దిగి మళ్ళా ఆటూ అరిసు ఆటో ఎతనా పాదిమాన్నా పాదమాన్ అయితే ఇక పోయే వరకు ఇక్కడ నుంచి పాతమకాయ దిగి ఇంకా లోపలికి నడవాలి గారా
ఆ
పుల్కకి
ఆ ఆ ఆ ఫాతిమ కా నుంచి
ఆ తె టైమయితేనా టైన్ చూసుకుంటా ఒక్కటే ఉఊరుకుర్రా
సామైతాందని
అక్కడ అందు మందిలా నా బిడ్డ కనిపించలేదు అని మళ్ళా ఆ చూల్చే వరకు ఈ శంకరన్నళ్ళ మేనకు మేనాఅల్లుని వల్ల బిడ్డ అక్కడ కనిపిస్తు చింది ఇమీతోనే సద్వేటమే ఆ ఆ అదే అదే చిట్టి చిట్టి ఎదీరా అని అంటే ఆ ఆంటీ నేను తీసుకొస్తాగా అంటే నేను కూడా వస్తా అని క్లాస్ రూమ్ చూసినా వచ్చింది
హుమ్మ్
అచినోల్లే ఐదు నిమిషాలు మాట్లాడిందిరా టైం గానే అయింది అయ్యో ఇంత దూరం అ
ట్లా కత టైమ్ ఎంత సేపట్ల గడుస్తాది
ఆ అయ్యో ఇంతసేపు వచ్చి నా బిడ్డతో నన్నని మాట్లాడలేదు పోయి క్యాంటీన్ లా దన్న తినిపిస్తా అనుకున్నా కానీ ఒక పావుగంట ముందే వచ్చేటటు చూడాలి అన్నారు
హుమ్మ్
ఈ బస్సు సుట్టు తిరగ రొంకంత టైమ్ అయిందిరా
ఆ మరి అక్కడ నుంచి యూనివర్సిటీ అక్కడి నుంచి ఫాతిమ అక్కడ నుంచి వచ్చిందా యనివర్సిటీ
పెద్దమ్మ గడ్డ నుంచెల్లి యూనివర్సిటీ నుంచెల్లి బస్ స్టాండ్ ఉ తేలింది
ఆ
చుట్టూ తిరిగిందన్నట్టు
అంత ముందు రోడ్డు పడ్డది చూసినవా
ఆ మరుగు రోడ్కోడా
ఆ గదే
ఆ అయితే మళ్ళా ఆ మళ్ళా దినకాడ దిగాాల కదా అని చౌరస్తా వచ్చిన నాకు అసలు గుర్తులేదు చౌరస్తా అరె ఇటు బస్ రాదు కదా అని ఏం చేసినా మళ బస్ స్టాండ్ కు దినార
ఆ
హనుమకొండ బస్ స్టాండ్కు పోయి బస్ ఎక్కిన ఆర పరకది నాడిగి పోయిక బేరం పల్ల పోయి అలా కలసి మా మేనత్త ఒక ఐదు వందలు చేతిలో పెట్టిన
ఆ వరంపలే కూడా పోయినవ
ఆ ఓ ఐదు వందాలు చేతుల వచ్చ ఐదు వందలు చేతులో పెట్టినాక ఇక పోతాన అని వచ్చినా అచినమొల్లె ఈ అనుమకండనే బస్ స్టాండ్ల ఏర్పల్లి కాడ ఆపుతలేరా అని అన్మకొండ బస్ స్టాండ్ కు డైరెక్ట్ వేనాం పో తే ఈగ ఆడ బస్సులు ఇగ అట్టలేవ్ ఆగ అట్టలేవ్ చార్జింగ్ బస్సు అ ఒక్కటే వచ్చింది వచ్చిన వాళ్ళ అలా పీకులా పీకులు ఉన్నారు ఎక్కిన ఎట్లయినా ఆరు గంటల నుంచి మొదలు పెడు ఏడు నరకు హచ్చింద్ర అనుంచెల్లి ఏ మా కళ్యాణ ఏమంటాఅంది తెలుసా అయితే మా ప్రాక్రమా ఇప్పుడు మా రేగుొంండ మా నానమ్మం వాళ్ళుమా అల్ తప్పల్ల అవ్వ అ సంత అక్కజల ఎలా అన్నట్టు అక్కజల ఎలా తిల్ల
ఆ ఆ
క మచిండ్లు అయితే మా లలిత అక్క
హ్మ్మ్
అయితేా కాకమల్లు అట్ల అయిండేందే అక్క అని అంటే ఇగ తాగుడు వల్ల అట్లాండు అ అంటే మా కళ్యాణ్ ఏమంటా తెలుసా అట్లా రోజ ఇప్పుడు మీ అన్నిీ దెబ్బలాగా ఉన్నాయి అని అంటే అట్లా రోడ్ మీద కొట్టాట్టేసిందమ్మా
ఆ
రోడ్డు మీద కొట్టదు ఇంట్లో కొట్టాలె ఆ ఇంట్లో కొట్టాలె ఆ ఇంట్ కొడితే ఆ సూడరు అదే రోడ్డు మీద కొడితే
తరాని ఇంట్ల పోయ్
ఆ ఆ ఒకవేళ ఇంట్లో కొడితే సూడరు ఓ బయట కొట్టినాం అనుకో తగు నాయన చచ్చిపోయిండనుకో అది కొట్టి చంపిందంటరుగా ఉంటుంది చిన్నమ్మ చెప్తంది
ఓర్నీ ఇంకా మంచిగున్నది
ఆమెకు ముగ్గురు కొడుకులు పెండ్లికెదిగిర్రు ఇగో ఈమె చెపుతాంది ఇగ
అంతావకి ఇంతావ చేత్తంది
ఉ గట్టేనా కళ్యాణి అంతే చెడ్డ పేరు వత్తది అదిదాని అంటే అంటాంది కదా ఇపుడు అత్తే ఎన్ని రోజులోత్తది ఒక వారం పది రోజులు ఆ వారు కుంట్రు వాడుకుంట్రు తర్వాత యధావిధిగా నడకే కదా
జీవితాంతము ఉంటది సెటపిను
ఆ జీవితాంతం ఉండదు అట ఒక నాలుగు రోజులు వాడుకుంటరట
నాల్
తర్వాత ఏం కాదట వాడుకుంటే వాడుకోని అంటాంది
ఆ
హ్మ్ ఎంత డేంజర్ మని తెల్సా తమ్ముని అంత టార్చర్ చేసినా ఆమె ఒక్క మాట కూడా అడగలే ఎందుకంటే వానికి లొల్లయితే మంచిగనిపీయది అక్క ఊకో నా ముఖం చూసేది
గరిమేమి సప్పుడవుతున్నాడు కాక
మ్మ్
మరేం చేత్తం ఒకటనుకుంటే ఒకటాయ
ఇప్పుడు సరే వాడు పోయిన పోయిర్రు అత్తమామ నన్న మంచిగా చూసుకోవద్దా ఇక్కడ పట్టు జనరేషన్ సరే నువ్వు ఎక్కడనో బతుకుతానవ్ ఇప్పుడు కేశ కేశ్ తొపుర దూరం ఉన్నది
అవును
ఆన్నుంచెల్లి రాక ఇక్కన్ను ఏమన్నంటే అంటే ఇగో చేసుకొని బతుకు పద్దామ కెవరు పెడ్తరు ముగ్గు ఇద్దరు పిల్లలాయ అంటరు
అరే ఆడ చే ఆనైనా చేసుకోమంటరు ఇన్నైనా చేసుకోమం ట్రు చేసుకోవద్దాని ఎవలంటరు గాని ఏడున్నా చేసుకొని ఆ చూసు కోవాలి ఇగ ఆమెకు ఎవాళ్ళున్నారు ఆమెకు ఎవలునున్నరా ఇంక
ఏంది ఓ జెరమా జ్వరం వచ్చిన దెబ్బవుదు దెంక పోవాలంటందాట
ఎందుకు
అయితే మైల సంగం పైసలు ఇప్పుడు అమ్మమ్మ గొలుసు దేవద్దా తమ్ముడు కుడపెట్టుకున్నడు కాబట్టి నువ్వు తెచ్చి యాలంటే ఏమంటాందంటే పే అమ్మ సొమ్ము నీ సొమ్ము ఇద్దరది గల్సి ఇద్దర కత్తి ది సర ఒకక్కటి గొలు విడిపించుకోవాలి అంటారు అంది మమ్మల్ని అంటే మేము ఎందుకు చరిపించుకుంటాం మాక అన్ని ఇచ్చిందా చేసిండ అని త అన్నాం అది కొనుకున్న బేగదా అదే పైసలు పెడితే బయటర్ అదా అని నేను అన్న
బయట
ఆ అంటే నేనెందుకు తిడిపిస్త ఇట్లా ఇట్లా అని అంటే వాడుంటానో వాడిని అడుగు
హ
అడు లేడు కదా తన బాధ్యత నీరే కదా అంటే నేనెందు నేనెందుకు ఏడిపిసుకొస్తాది ఇదని అంటే ఇగ మరి మా బామ్మలు ఊరుకుంటార
హ
ఎట్ ఎట్లయినా నీటే కదా అక్క అది మన ఉన్న రోజే తీసుకుంటావా అనార
అంటారు
ఆ అందుకనే ఇ లక్ష రూపాయలు ఎత్తుకుంటే అవి ఆమెకి నాకే ఈ దడబ్బున రేపు కల్లా సచ్చిపో తెస్తతే మా అత్తకు లోనియక అని చెప్పింది తప్పుడ వచ్చిపోతే ఆ
అ
అయితే లోను ఇస్తే మా అత్త తప్పునది చచ్చిపోతే ఎవరు కట్టాలి రేపు ఇప్పటికళ్ల నాకు కొడుకుని అడుగుతారు నన్ను అడుగుతారు అన్నదురా అంటే ఏమైనా తన సాగుకు చూస్తాను నువ్వు మంచకుంటావ అని ఎవరు కలగ అంటారు
అమ్
సాగుకులా తమ్ముదురా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటేనే కావచ్చు ఆ నువ్వు అత ఎందుకు అనుకుంటావు అది దాని అంతే ఆ ఎవరు పెట్టేది వాళ్ళేనా పెట్టేది రేపటి పల్లా
అ ఎవ్వలు పెడితే ఎవ్వలు పెడితే ఉన్నది
హ సరేరా ఉంటానా
వును